హ హలో హాయ్ ఆ చెప్పండి ఎలా ఉన్నారు
బాన్నా
ఏ చేస్తున్నారు.
వర్క్ లో ఉన్నా.
వర్క్ లో ఉన్నారా ఓకే ఓకే.
మీరేం చేస్తున్నారు.
నేను ఖాళీగా ఉన్నానండి. వర్క్ ఏమి లేదు అండి ఖాళీగా ఉన్నాను. ఏదనా టాపిక్ సంభాషిద్దామని కాల్ చేశాను.
ఓకే ఏ టాపిక్ మాట్లాడుదాం
ఒక చెప్పండి నేచర్ గురించి కానీ ఏదంటే పొల్యూషన్ వాటి గురించి ఇష్ట జీవితం
ఓకే
ఓకే చెప్పండి మీకు మీరు ఏమనుకుంటున్నారు నేచర్ గురించి పొల్యూషన్ గురించి మీకున్న ఆ సందేహాలు అంటే మీకున్న నాలెడ్జ్ ఏమున్నాయని చెప్పండి ఒకసారి
ఇప్పుడు నేచర్ లో వచ్చేసి నాలుగు మూడు రకాల పొల్యూషన్లుంటాయి
అవునా
హ్మ్ కొటియన్ ఇప్పు నీటి పొల్యూషన్ ఒకటి
హ్మ్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్
గాలి పొల్యూషన్ ఒకటి ఇంకోటి సౌండ్ పొల్యూషన్
ఓకే జనరల్ గా మాట్లాడదాం అంటే మరి తెలుగు అంటే కూడా అర్థం కాదు జనరల్ గా జనరల్ గా కూడా మాట్లాడుకోవచ్చు
ఇప్పుడు హెయిర్ పొల్యూషన్ వచ్చేసి ఇప్పుడు మా నగరం మా ఊర్లాలో కాని సిటీస్ లో కానీ టౌన్స్ లో కాని చెట్లు అనేది చాలా కొట్టేస్తున్నారు పొల్యూషన్ అనేది చాలా పెరుగు
అలా చెట్లు కొట్టేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కి సంబంధం ఏంటి ఎట్లా పెరుగుతాయిండి అట్లా ఎట్లా అంటే దానికి లింక్ ఎట్లా ఉంటదండి
పొల్యూషన్ అనేది అంటే మన ఇది ఫ్యాక్టరీ నుంచి వచ్చే కార్బన్ డైయాక్సైడ్ గానీ వెహికల్ నుంచి వచ్చే కార్బన్ డైయాక్సైడ్ గాని చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది సో మనం చెట్లు అనేది పెంచితే ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్ సో మనకేందంటే చెట్లను చెట్ల ద్వారా
ఉమ్ అంటే చెట్లు కూడా అందులో కొన్ని రకాలు ఉంటాయి అవి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాది అని విన్నాను అది ఐడియా ఉందా మీకు ఏమైనా
ఆ అది కొత్త రకాల అంటే జల్లి గ్రోగానికి త్వరగానే దాని వల్ల ఊగుతాయి పెదం ఏం లేదు నేనేద ఏంటంటే వేప చెట్లు గాని కనీ ఫ్రూట్స చెట్లు గానీ ఏదైనా మామిడి చెట్లు గానీ ఇలాంటి చెట్లు వేస్తే మనకి ఫ్రూట్స్ కూడా వస్తాయి మనకి ఆక్సిజన్ కూడా వస్తుంది
ఓకే ఓకే అంటే చెట్లు వల్ల చెట్ల వల్ల అలా ఉపయోగం ఉంద అన్నట్టు మనకి
హ్మ్మ్
సో చెట్లు పెంచడం మంచిది అంటారు
ఓ
చెట్లు కొట్టేయడం మంచిది కాదు
చెట్లు కొట్టేయడం మంచిది కాదు ఇంకోటి అంటే వాటర్ పొల్యుషన్ అనేది ఏందంటే మన మన ఇంట్లో జామయ్యే చె చెత్తాన్ని తీసుకెళ్లి మనము వాటర్లో కల
ఉ
డ్రైనేజ్ సిస్టమ్ అంతా అన్నీ నదిలలో కలుపుతున్నారు కాబట్టి మ ఇంట్లో మన మన నుంచే స్టార్ట్ చేయాలమో చెత్తను ఎక్కువ వాడేయకుండా దాన్ని మళ్ళ దధాన్ని ఫ ఇది ఫ్యాక్టరీలో ఉన్న వాటర్ ని ఫిల్టర్ చేసి రిలీజ్ చేయాలి
ఇవన్నీది మన మ మనకి మెయిన్గా వచ్చే తాగుండది కాబట్టి ఆ నదులలో కలిసి నదులు ఆ విషయ పూరితంగా మారిపోయి మన అవ్వే నీళ్లు మనం తాగి మనకి జబ్బులు జ్వరాలు
జబ్బులు జరా
ఇవన్నీ మనకు ఎటాక్ అవుతున్నాయి అసలు దానివల్ల మాకు మనము ఇక్కడ మన ఇంట్లో నుంచి అరికట్టాలి అంట ద నుంచి స్టాప్ చేంటే వేస్టేజ అంతఅ వేస్ వచ్చే అంత నాలీళ్లలో డ్రైనేజ్లలో వేస్ట్ వేయకుండా ఇంట్లోనే మనం సపరేట్ గా ఉ తెచ్చుకొని అట్లా మున్సిపాలిటీ ఆ వ్యాన్లు ట చెత్త బండ్లు అట్లాంటివి అందులో వేసే
అవును అది అందులో కూడా అందులో కూడా రెండు రకాల చెత్త ఉంటదు ఒక ఏంటంటే మన అగ్రికల్చర్ వేస్ట్ ఉంటది కదా మనం తినే హారం హారం చెతారా దాన్ని సపరేట్ సపరేట్ చేసి
సపరేట్ సపరేట్ ఏయ్యాల కానీ ఈ రోజు అలా ఎవరు చేయట్లేదు అన్ని కలిపేస్తున్నారు మిక్సీ మిక్సీ అన్ని పడేస్తున్నారు దాని వల్ల కూడా చాలా హానికర కరుగుతుంది టాక్సిక్ గ్యాసెస్ వస్తున్నాయి అ అవి తిని జంతువులు కూడా మర నిమిస్తున్నారు జంతువులకు కూడా ఇదయిపోతుంది చాలా డేంజర్ ఉన్నా అది సో దాన్ని అడికట్టాలంటే ఏం చేయ్యాలి దన్ని స్టాప్ చేయాలంటే ఎట్లాంటి మన అవేర్నెస్ తీసుకురావాలి ఏంటి ఆ ఏం చేయాలంటారు మీ మీకు ఏమన్నా సూచనలు సలాలు ఏమన్నా ఉంటే చె షేర్ చేసుకోగలుగుతారా
కస మెయిన్ గా ప్రజల్లోనే అవగాహన అనేది అవగాహన అనేది తీసుకొస్తే మనం చేయగలుగుతాము ఇంట్లో మన మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకుంటారు రావాలే మన ఇంట్లో వాళ్ళ
ఆ మనది మనమే చేసుకోవాలంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ చేయడం ఇట్లాంటివి చేసినా ఏ ఫలితం ఉండదంట
గవర్నమెంట్ చేస్తుది ఫస్ట్ మనం మన ద్వారా మనం చేస్తు గవర్నమెంట్ సెకండ్
ఉ గవర్నమెంట్ చేస్త వస్తుంది కొన్ని చాలా కార్యక్రమాలు కాగాని
అనీ చేశారు గానీ ప్రజలకు తెలియదు కదా ప్రజల వకి తెలియదు కాదు చాలా వారు మళ్ళం వాళ్ళకి తెలివాలి ప్రజలకు కూడా అయితే ఉంటది
ఉ లేదన్నట్టు ఓకే ఇంకా ఇంకో పొల్యూషన్ ఉన్నారు కదా
ఇది సౌండ్ సౌండ్ పొల్యూషన్ వచ్చేసి కొంచెం మన వైకిల్స్ ఇవన్నీ అవన్నీ కావాలి కొంచెం ఈవికి షిఫ్ట్ కావాలి మనం
ఇవీ అంటే ఏంటండి
ఇ అంటే ఎల్క ఎలక్ట్రిక్ వెహికల్స్ అనడిపే కరెంట్ తో నడిచే వెహికల్ కొంచెం షిఫ్ట్ కావాలి
వెహికల్స్ కి షిఫ్ట్ కవాలంట
దాని ద్వారా కొంచెం పొల్యూషన్ కూడా తగ్గు
నేనే ఎలక్ట్రికల్ ఎలెక్ట్రిక్ షిఫ్ట్ కావాల ఎలక్ట్రీషిన్ సిటీ కూడా పొల్యూషన్ ద్వారానే తయారవుతుంది
ఆ ఎలక్ట్రిసిటీ పొల్యూషన్ ద్వారా అవుతుంది. కాకపోతే మన ఎలక్ ఎలక్ట్రిసిటీ కూడా మనం కొంచెం అంటే వేరే ఎనర్జీ ద్వారా కూడా ప్రొడ్యూషన్ చేయాలి ప్రతి ఇంటికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ప్రత్ ప్రతి ఇంటికి సబ్సిడీ ఇస్తుంది సోలార్ పెట్టుకోమని అలాంటి దానికి మూవ్ కావాలి.
అలాంటివి పెట్టాలి అంటారు.
అలాంటి మూవ్ కావలి సోలార్ ఎనర్జీకి విండ్ ఎనర్జీకి
ఓకే
అలాంటి ఓ ఎనర్జీ పోయి కొంచెం విద్దో అది సౌండ్ పొల్యూషన్ అనేది తగ్గించుకోవాలి
అవునా సౌండ్ పొల్యూషన్ దేనివల్ల వేటి వేటి వల్ల వస్తుంది
సౌండ్ పొల్యూషన్ అనేది. ఈ వైహికల్స్ ద్వారా వస్తుంది ఫ్యాక్టరీలస్ ఫ్యాక్టరీలస్ దాని ద్వారా వస్త్ సరేలే
మెయిన్ గా సౌండ్ పొల్యూషన్ అనేది వెహికల్స్ హార్న్ సౌండ్ బాగా వస్తుంది. మన ఇండియాలో సో మరి! జనాలు అలా హారన్ కొట్టకుండా ఎందుకు ఉండటలేదు మనం గవర్నమెంట్ ని అంటే ఈబీకి షిఫ్ట్ కావాలిని ఆలోచిస్త మన ఇవిలో కూడా హారన్ ఉంటది సో దాని వల్ల సౌండ్ పొల్యూషన్ ఏమి తగ్గదు కదా
అంటే హరన్ అనేది అంత మెయిన్ మ్యాన్ గట్టిగా ఏమి కాదు పోల్యాషన్ అనేది సౌండ్ పోల్యాషన్ అనరయి మెయిన్ గా అది ది మోటార్ రన్ అవటలే ఇంజన్ అనేది రన్ అవటలే దానితోటి ఎక్కువ సౌండ్ వస్తాది.
లెస్ వస్తున్నాయి సౌండ్ ప్రూఫ్ వస్తున్నాయి దాని వల్ల ఏమంటా
అంటే వస్తున్నాయి అంటే జనరేషన్ బట్టి అప్గ్రేడ్ అవుతున్నాయి
ఉ
అంటే నేను అంటే మొత్తానికి చేంజ్ కావాలి అని అంటలేదు కొంత ఇవిలా కొంచెం ఇదిలా చేంజ్ చెయ్ అంటే దీంతో కొంచెం ఇవీలో పోతే మనకి ఏంటంటే అంటే అదర్ సోర్స్లా వెళ్లిపోవచ్చు మా
ఆ అంటే ఇవితో పాటు జనాలు కూడా ఈ హారన్ కొట్టడం అనేది తగ్గించుకోవాలి అవసరం లేకు మొన్న హారన్ కొట్టి కొట్టి అది సిటీసే లలో ఆ చాలా సౌండ్ పొల్యూషన్ అవుతుంది అది అది ఎలా అంటే దాన్ని మనం ఉ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆ ఆఫ్ చేసుకోవాలా ఈ టీ ఈ ఆ ఎయిర్ పొల్యూషన్ కంటే ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చాలా అవుతుంది ఈ మధ్య యా ఏయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు వెహికల్స్ లో ఫిల్టర్స్, సైలెన్సర్ లో ఆ ఫిల్టర్ ఈ ఫిల్టర్ పెట్రోల్ కూడా ఇథనాల్ అని యాడ్ చేసి ఇట్లాంటి గవర్నమెంట్ చేస్తుంది. ఆ అట్లా అట్లా చేసేటివి చేస్తుంది కానీ ఈ హ రన్ అనేది గవర్నమెంట్ ఏం చేయలేదు మనమే చేయాలి అది ప్రజలలోనే అవేర్నెస్ వచ్చి హరన్ కొట్ ట్టడం మానేషేయల అప్పుడు కొంచెం ఏంటంటే సౌండ్ పొల్యూషన్ తగ్గుద్ది అన్నట్టు అట్లా అట్లా చెయ్యాలే కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అంత డిపెండ్ అంత ప్రజల మీదనే ఉందన్న
ప్రజలకు మెయిన్ గా ఏంటంటే చాలా మందికి ట్రాఫిక్ క్ రూల్స్ అనేవి తేల్వావ్
ఎక్కడ ఏం చేయాలే
ఇక్కడ ఏం చేయ్యాలె ఇవర్ ఎవరికి ఏం చెయ్యాలే
హ్మ్ ఉక్కదుగా మెయిన్ అవ్వె చూడాల
అవునండి
ఇంకా ఈ మెయిన్ గా ఈ త్రీ వాటి మీదనే అంటే ఫోకస్ చేసి చెప్తున్నారా మీరు నాక్ పొల్యూషన్ గురించి, క్లైమేట్ చేంజెస్ గురించి డిఫారెస్ట్రేషన్ చేస్తున్నాం మనం
ఇప్పుడు ఒక ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఎక్ అవ్వుడు తోటి ఓజోన్ లేయర్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ పోత్ తుంది దానివల్లనా సన్ అనేది డైరెక్ట్ మన స్కిన్ పైన వడుడు తోటి మన స్కిన్ డిసీజెస్ అవి ఇవి ఓస్ సో మ మన మెయిన్ గా ఈ మూడు రకాల పొల్యూ షన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఫ్యూచర్ జనరేషన్ కి హే మా కొంచెం నేచర్ అనేది కాపాడ కాపాడుకోగలుగుతుంది
అవుతాం మనం ఫ్యూచర్ జనరేషన్
నేచర్ ని కాపాడుకోగలుగుతాం అట్లా
ఓకే అండి
ఇది కాకుండా న్యాచురల్ ఎనర్జీ యూజ్ చేసుకోవాలి
ఓకే అంటే సోలార్ ఎనర్జీ
సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్ జి ఇప్పుడు ఇగ కోన్ కొన్ని రోజుల్లో హైడ్రోజన్ ఎనర్ జీ వనవడుతు అలా ఇ ఎనర్జీ చూస్తే అయితే ఎక్కువ పొల్యూషన్ అనేది తగ్గది, మనం ఏందంటే ఓజన్ లేయర్ అనేది కాప్ పడు కాపాడుతు కలం
ఓకే ఓకే అండి చాలా బాగా చెప్పారు మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తోనీ మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ